టావు హలో నమస్తే నే వినపడుతందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
నినా ట్రిప్ పోయాతిని ఆ ట్రిప్ ఫోటోలు వచ్చింటే చూస్తూ ఉన్నామండి
ఎక్కడికి వెళ్ళారు
నెమ్మ కాటేరమ్మ అంటున్నాని గుడి ఉంది అక్కడ
ఆ మేము చూసాముడ్లు
ఉ బాగుందండి ము అవునండి మేము మొన్న ఎల్లుంటీమి వలే బాందే
ఆహా మేము వెళ్ళాం ఒక స్పెషల్ ఏం చెప్పండి
అక్కడ సత్యం బాగుంది
హా
బాగా నష్గా ఉంది అయమ్మా కొలుచుకుంటే మన కోరికలు నెరవేరుస్తుంది
హ
అక్కడ మర చెట్టు ఉందండి పెద్ద చెట్టు
హు
అక్కడ ఎర్రటి గుడ్లు టంకాయ పూళ్ళ అన్నీ ఇస్తారు మనకి మేమన్నా ఎక్కువ ర కొన్నిక్కువ మనం ఏమన్నా కోరు కొన్న కోరికలు మీర వేరాలంటే
ఆ
అక్కడ మళ్ళ గుడ్డలో ఇస్తారు కదా ఎర్రటి గుడ్డ
హు
ఆ గుడ్డ అందులో టేంకాయి పూలు పసుపు కొకులు అన్నీ ఇస్త సరండి వాళ్ళేమ
ఓకే
అక్కడ మనం అమౌంట్ కట్టాల
హు
ఆ అమౌంట్ మనం కోరుకున్న కోరికనే ఆరోగ్యం గురించి కాగాని పె ఏదయిన సరే
హు
ఆ ఆ గుడ్డ మనం తొమ్మిది వారాలు వెళ్ళ వెళ్ళాలండి అక్కడ
ఒకే
తొమిది వారాలు కూడ ఆ రాగి చెట్టుకి మొక్కొని కట్ట్ర వళ్ళ ఆ పోరి త నిరవే వచ్చ
హు
కట్టేస్తే మన మనకు అప్పుడే నాలుగు ఐదు వారల్లోనే మంచి జరిగేది స్టార్ట్ అవుతుంది మనప్పుడే ఆ సూచనలు తెలిసొస్తా ఉంటాయి
ఆ
అ
మేము అలా వెళ్ళదు కానీ ఫ్రెండ్స్ అంతా ఇక్కడి నుండి వెళ్ళాము
అ
అక్కడ వెళ్ళి అక్కడంతా ఫస్ట్ వెళ్ళగానే ఎక్కడ ఏమది ఫస్ట్ ఒకటి కాటరమ్మ గిరి వస్తుంది టెంపుల్ లో పగుడికి పోయేసి అక్కటి నుండి మళ్ళీ అక్కడ స్పెషల్ ఏమంటే వాళ్ళు ఒక సెకండ్ ఇక్కడ సౌండ్ పెరి
చెప్పండి
అక్కడికి వెళ్ళసి అక్కడ వాళ్ళ కస్ట్ అక్కడ తీసుకో క్రీడస్ క్రీడ త్రీ డే అం మ ఏ పిస్తుందా
ఆ
వినిపిస్తుందా ఆ అక్కడకిళ్ళేసి అక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనేనే అక్కడ ఆ బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం దీవిస్తారు బెల్లం పెట్టి బెల్లంలో ఉత్తులు వేసి
ఆ
ఇవన్నీ పెట్టి దాంట్లో ఇస్తారు అది తీసుకొని వెళ్ళి అవునా మేము కూడా అది చూసాము అది అక్కడ తీసుకోవండి ఆమెకు ఆర్ తీచ్చి హై ఆర్స్ని తీసుకొని దేవుడ క త చెప్పాలి తర్వాత మెయిన్ గుళ్ోకి వెళ్తే అక్కడ గుళ్ో బాగా చేసింటారు
అ
ఆ గుళ్కి అంత వాళ్ల్ే అంత రెడి చేసే అంత బాగుంటుంది దర్శనానికి టూ హండ్రెడ్ నార్మల్ దానికి హండ్రెడ్ రూపీస్ ఇట్లా టికెట్స్ ఉంటాయి దాంట్లోన్ ఆ విధాలంగా వెళ్ళి తీసుకొని టికెట్లు వెళ్ళవ టికెట్లు వెళ్ళ నార్మల్గా వెళ్లవాలి నార్మల్ గా వెళ్ొచ్చు నార్మల్గా వెళ్ళి మేము అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళే ఒకటి హ వాళ్ళే ఒకటిది ఇస్తారు ఫ్రీ అది ఒక టెంకాయ అనేది ఇస్తారు మనమాట డబ్బులు పెట్టి కొనుక్కవాల ఆ డబ్బులు పెట్టి కొనుకొని ఆ దాంట్లో తీసుకోవాలి అది తీసుకొని టెంకాయ డిస్ట్ తీస్తారుదంటు నా పక్కా పక్కా ఇట్లా డిస్ట్ తీసేసి అడి అడిష్ ట్ తీసేసి ఆ డిస్ట్ లో ఇట్లా ఆ డిస్ట్ తీసి వాళ్ళు తీసేస్తారు దాని తర్వాత పకట్ నుండి వచ్చి కట ద దగర టెంపుల్ దగ్గర బాగాంత దర్శనం చేసుకుొని అక్కడంతా చూసేసి
హ
చూసేసి అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకుని వెళ్ళడి అక్కటి నుండి అయిపోయిన తర్వాత అన్నదానం చేస్తారు అక్కడే అన్నదానం చేయించుకొని మేము అక్కడ అన్నదానం తినేసి మళ్ళీ అక్కడ ఏమైన్నా కావాలంటే తీసుకుని వచ్చేయచ్చు
ఆ సర సర
ఆ మీరు మీరు అక్కడికి ఎప్పుడు ఇప్పుడు ఇంకా కొత్తరిగా అక్కడ మే ఇంలో ఇప్పుడు అక్కడ కొత్తగా పెద్ద కట్టరమ్మ టెంపుల్ కడుతున్నారు
ఆ అవునవును మేము కూడా చూసినాము
అవును చనా పెద్దగా ఉంది అక్కడ అక్కడ మళ్ళీ ని దేవునికి ఏమైనా అక్కడ మొక్కొని ముడుపు కట్టేసి మాతలు కాని ఫొటోస్ ఇట్లాంటివన్న అక్కడ కడుతూ ఉంటారు అంతా
అవునావును భ బాంది
అవును
అమ్మ శక్తి గల అమ్మ కదా
ఉమ్
కాటేరమ్మన్న కళికమ్మ అన్న పరమేశ్వరమ్మ అన్న అంతా ఒకటి
అవును నేను ఇప్పుడు చూసినప్పుడు అది చూసి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది
మేము ఇంకా మన్న మన్నే వెళ్ళినమండి పండగ ఉగాది పండగా అయిపోయింది రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళున్నామక ఆ
హ అ
హలో
ఒక నిమిషం బ బ చేస్త
రావ
ఏ సంద
పోత్పోతు కదామ్మా ఎతు కదా పదం చ
ఆ అ వినిపిస్తుందా
స
వినిపిస్తుందా వినిపిస్తుందా నేను మాట్లాడుతున్నా
ఆ వినిపిస్తా అని చెప్పడి
వినిపిస్తుంద
మస్తు అనిపిస్తస్తా అయ్యో మాఇంట్లో మా ఇంటి దగ్గర కోతులు ఉన్నాయండి అ
అప్పటి నుండి పలుకతూనే ఉన్న మీర సెలెంటట్ గా అన్నారు
అవునండి అవును
అది అదయిపోయిందా మీరు ఎప్పుడు వెళ్ళారు అక్కడికి
మేమా మండే మండే పోయినాం
ఓకే
ఆ
మేము పోయి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది
మేము మొన్న మండే అండి పోయింది
అవునండి అయితే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేసింటారు
అవునవును ఇంకా బాగా అయింది బాలే ఉంది విడిచి రాబుద్దే కాదు అంత బాగుంది
అవును చూడ్డానికి కూడా బాగా ఉంటుంది నా కళ ఆ వినిపిస్తుందా
అవును వినిపిస్తుంది ఉ ఉ
మీ వాయిస్ ఎందుకో బ్రేక్ బ్రేక్ అవుతుందండి
అవునా ఇక్కడ మాకు టవర్ తక్కువ ఉంటుందండి
ఆహ ఓహో వినిపిస్తుందా
ఆ వినిపిస్తోంది
అకుగుడున్న స్పెషల్ ఏం అ గుళ్లో స్పెషల్ ఏం అక్కడను
కుంటారండి పొంగల్ లో అది కూడా ఎంత టేస్ట్ గా ఎంత బాగు
ఆహా ఎంత బాగుంటుందో ఆహా ఓకే మీరు తిన్నారా ఎప్పుడైనా అక్కడ
మేమందరేమో అప్పుడు తిన్నమండి మేము
ఓకే ఓకే మేము మేము పొనాడు ఇంకా అవన్నీ లేవు అక్కడ అది
లేదండి ఇప్పుడు ఇంకా ఇంకా బాగా ఇంప్రూవ్ అయితుంది భలే బాగుంది
ఇ అవునా ఈ సారి మేమోకసారి వెళ్లి చూసేసస్తాము ఉ ఆ చేయ్ పెరుగదా చూసుకుని వస్తాం
ఓకే
కసేపెన్ ఓకే మీం ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు
ఓకే థ్యాంక్ యూ